హలో
ఆ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ ఏంది ఏంటి మరి విశేషాలు చాలా రోజుల తర్వాత ఫోను
మ్మ్ కొంచెం పనుండి చేశానండి ఇప్పుడు మన కాలేజ్ మేట్స్ ఉన్నారు కదా కాలేజీ మన
ఆ కాలేజ్ బెట్సా ఆ ఆ
అదే వాళ్ళంతా మనము ఒక గెట్టుగెదర్ లాగా పెట్టుకుందాం అని అందరం కలిసి ఒక పిక్నిక్ లాగా పెట్టుకుందామ అని అనుకుంటున్నామండి.
ఆహా ఓకే మంచిదే మంచిదే ఎవరు చేసారు ఐడియా మీ ఫ్రెండ్సేనా
ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చేద్దామ అని అనుకుంటున్నాము ఎందుకంటే చాలా రోజులైంది కదా మనం అందరం కలిసి
అవును ఇప్పటకె ఒక పది సంవత్సరాలు అయిపోయింది కదా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్త వస్తన్నారు తెలిదాయే
అవునండి ఎవరెవరికి కొంతమంది పెళ్ళిళ్ళలు కూడా అయినాయి అంటారు కొంతమంది
నాకి తెలిసి అందర కైపోయినాల తట్ థర్టీ మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ కదా థర్టీ ఫైవ్ మెంబర్స్కి అయిపోయే ఉంటది
పెళ్ళిళ్ళపోయి ఉంటాయి కొంతమంది ఉద్యోగాలకి వెళ్ళారు కదా అంటే బయటికి కూడా చాలా
హ్మ్ అదే అదే
అదే అండి గెట్ టుగెదర్ పెడదామని అలాగే టీచర్స్ కూడా మన సార్లు వాళ్ళకు కూడా ఫోన్లు చేసారు
ఏమైనా కార్డ్స్ ఇన్విటేషన్ కొట్టిచ్చారా
కార్డ్స్ ఏం లేదండి నెంబర్స్ మన వాల్ల నెంబర్స్ కొన్ని పోయాయి కొన్ని లేవండి మా దగ్గర
హ్మ హు
ఆ నెంబర్లు ఆ అందరండి అందరు అందరం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సార్లు కూడా వస్తారు
ఆ అంతేలే వాళ్ళు ఉండాలి కదా మనకి ముఖ్యం
ఆ సేమ్ ఎలా డిగ్రీలో ఎంతమంది ఉన్నామో సేమ్ అంత మంది వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము.
మ్మ్
అలాగ చేస్తేనే ఒక్కళ్లు కూడా మిస్ అవ కుండా ఉంటేనే అందరికి ఏం చేస్తున్నాం ఏంద అనేది మాట్లాడుకోవడానికి కూడా మనకు కూడా ఆనందంగా ఉంటది
ఆ కలుసుకోవాలండి, ఈ రోజుల్లో ఇవాళ ఉన్న వాళ్ళు రేపు కనిపించట్లేదు మాయం చనిపోడాలు ఇట్లా ఎంత బాధ అ కాలం మారిపోయింది ఇది ఉన్నన్నా రోజులన్నా మంచిగా అందరు కలిసి హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీస్ తో కూడా అలాగే ఉండాలి, ఎలా ఉంటున్నారు మీ ఫ్యామిలీ మీరు హ్యాపీయనా
ఆ మేము మంచిగానే ఉంటున్నామ అండి
ఆ మీ వైఫ్
ఆ ఆమె కూడా మంచిగానే
ఎప్పుడయింది అసలు మీ మ్యారేజ్ నాకు అసలు తెలిదుండి నెంబర్ కూడా లేదు కదా
అ అ నాక వచ్చి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇ అఐ సంవత్సరాలు అయిందండి నాకు పెళ్ళి అయి
అయిదా
ఐదు సంవత్సరలు అయ్యింది పెళ్లి
ఆహా ఎవరన్నా వచ్చారా మరి మీ బాయ్స్ అబ్బాయిల వరకు పిలుచుకున్నార అయితే
పెళ్లికా అండి
హా
పెళ్ళికి పిలిచానండి అబ్బాయిల మటికే పిలిచాను
అంతే లేక నెంబర్స్ ఇప్పుడు కాంటాక్ట్ లేకపోతే ఎవరై దూరం అయిపోతుది కదా మన బంధం అనేది
ఇప్పుడు మీ నెంబర్ కూడా లేదు నేను మీ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకొని నేను లోప మీకు ఫోన్ చేశానండి
ఆహా మంచి పని చేసారులేం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే నేను ఫోన్ ఎతేేటప్పుడు ఎవర అబ్బాయి కొత్త నెంబరు అని అనుకున్నా, ఇక మీతో మాట్లాడక చాలా హ్యాపీ అనిపించింది, ఇన్ని సంవత్సరాలకైనా గుర్తుండి చేసారు కదా చదువుకున్న రోజుల్లో కొంతమంది ఎలా ఉంటదండి మన లాగుంటారా ఉండరు కదా
అవునండి ఎందుకంటే మన క్లాస్మేట్స్ అందరం కూడా మనం
అబ్బాయిలు అమ్మాయిలు ఎప్పుడు కూడా మనం గొడవ పెట్టుకోవడమే ఇలా లే
ప్రిన్సిపుల్ లాగా ఉంలో మంచిగా చదువుకునే వాళ్ళం మంచిగా అందరం పాస్ ఆయమ అ
ఆ హెల్ప్ చేసుకునే వాళ్ళం ఒకలోకలికి మ్ పప మన తల్లిదండ్రులు కూడా ఆ రోజుల్లో కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఏముంది అంత టెక్నాలజీ యాప్ అప్పట్లో అంత లేదు కదా
అవును చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు ఇస్తా ఆ ఎగ్జామ్ ఫీజులు కానీ వాటికిడికి వాళ్ళు చాలా కష్టపడ్డ జరా మనన వాళ్ళు కూడా పాలన మర్చిపోవద్దండి
అవునవును మనం కూడా ఏదనా చేస్తేయే బాగుంటుంది మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు జాబ్ అడగడం మర్చిపోయా
నేను జాబ్ వచ్చేసి ఇందులో మన ఎల్ఐసిలో చేస్తున్నాను
ఆహా పర్లేదా మంచికి సెట్ అయినట్టయేనా లే
ప్రజెంట్ అయితే బాగానే ఉందండి కానీ వేరేది కూడా చూస్తున్నా అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నా
ఆ రాయాలి నేను రాస్తున్నా అండి నేను కూడా ఎగ్జామ్స్ అప్పుడప్పుడు ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ రాస్తూ ఉన్న చదువుతూ ఉన్న ఇంకా
అదేలేండి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని నేను
అంతే కదా ఇప్పుడు మనం రా చదువు చదువుకునేల్లే వాళ్ళని మనకి రాసేంత వరకు రాసుకోవచ్చు కదా ట్రై చేసుకోవాలి కదా ట్రై చేసుకో చదువుకునే వరకు టై టై మనకు టైం ఉన్న ఏజ్ ఉన్నంత వరకు ట్రై చేసుకుంటూనే ఉంటే మనకి మంచిగానే ఉంటాది
అవునండి అదే చేస్తున్నా నేను కూడా
నాలెడ్జ్ కూడా వస్తాది కదా మనకి
ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా మనతోటి విద్యార్థులు వాళ్ళకి నువ్వేమన్నా కొంచెం వాళ్ళ నెంబర్స్ నా దగ్గర లేవు
అయ్యో నా దగ్గర మన మొత్తం ముప్పై ఐదు మంది కదా ఎంత మంది ఉన్నాయి మీ దగ్గర
దగ్గర పదిహేడు మంది ఉన్నాయండి
పదిహేడు
ఆ నాదే దగ్గర వచ్చేసి ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళ దగ్గర కూడా కొంతమంది కాంటాక్ట్ ఉన్నాయింటేగాని కొన్ని నెంబర్లు కలవడం లేదు వాళ్ళు ఏమైన్నా నీకు తెలిస్తే
నా దగ్గర ఒక పదిహేను మంది ఉన్నాయండి. పదిహేను అంటే ఈ పదిహేడు పదిహేను ఎంతయినా ముప్పై మూడు అంత దగ్గర దగ్గర ఇంకొక్కిద్దరి ఎవరనా నడి అగండి అయిపోతారు అందరిది
అదే అండి ఎందుకంటే అందరం ఉంటేనే బాగుంటుందని. నేను ఆలోచ
ఆ అదేలే టైం తీసుకు టైం తీసుకున్నా లేండి కంగారు సరేం లేదు ఒక టెన్ డేస్ వరకు ఈ ఫోన్లని ఈ కార్డులలోనే న అందరినీ గ్యాదర్ చేయాలి. అలా థర్టీ ఫైవ్ మెంబర్సే కదా.
థర్టీ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ గ్యాదర్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర కొంచెం ఎంత అంతా అని అమౌంట్ కూడా తీసుకొని. మనం ఏదైనా అక్కడ ఆ రోజు ఏదన్నా వంట వండుకొని.
ఎంత అమౌంట్ ఎంత? తనుకుంటున్నారు ఎంత ఫిక్స్ చేశారు మరి.
మేము మనిషకిచ్చేసి ఒక లేదండి ఒక వెయ్యి రూపాయలు తీసుకుందాం అని కుంటున్నా
వెయ్యి రూపాయలు సరిపోతాయా అండి
సరి సరిపోతాయండి ముప్పై ఐదు మంది ముప్పై ముప్పై ఐదు వేలు వస్తాయండి.
ఆ మరి మనకి ఫుడ్ అని ఏమన్నా మరి సార్లకి కూడా గిఫ్ట్లు ఇయ్వాలి కదండి అప్పట్లో మరి.
ఇవ్వాల ఇవ్వాలండి కొంచెం మన దయ తెలిసి ఏమైన్నా మరీ ఇబ్బంది పెట్టకూడదు మన వల్లం కూడా
ఆ కొంతమంది లేడీస్ పెళ్ళ అయ్యాక వాళ్ళ ఆయనలు పంపించ ఇచ్చారంండి అదొక బాధ
ఇక పంపకపోతే ఇక మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకుందామ అండి. అప్పటికప్పుడు కొంచెం ఏమైనా అమౌంట్ కావాలంటే బ ఇచ్చేద్దాంలేండి.
అదే ఎందుకంట అండి కొంతమంది ఎలా ఉంటారంటే హస్బెండ్స్ అర్థం చేసుకొని సరేలే అమ్మా వెళ్ళిరా అని పంపిస్తారు డబ్బులు సరే డబ్బులు ఇచ్చిన అయపోయినా వెళ్ళండి చాలా సంవత్సరాలు అయింది. కదా పది సంవత్సరాల వరకు ఇలాంటి పార్టీలకి ఎప్పుడైనా వెళ్లొచ్చు. అని అంటారు కొంతమంది ఏం చేస్తారు ఇంకా ఇదేనా అన్నట్టుగా పంపయరు ఇక వీళ్ళు కూడా పాపం ఇంట్రెస్ట్ ఉన్నా కాని రాలేకపోతా ఉంటారు. అట్లా ఫస్ట్ అయితే ఫోన్లు చేయండి కంపల్సరీ మేము ఆ రోజు కంపల్సర. సరే వస్తాము అన్న వాళ్ళకి మనం డబ్బులు లెక్క మా మెంబర్ కూడా లెక్కేసుకొని టిక్ పెట్టుకోవడమే
అదే అండి ఎందుకు మీరు వస్తారా అన్నీ
ఆ నేను కంపల్సరీ వస్తా అండి మా హస్బెండ్ కంపల్సరీ పంపిస్తా అట్లే ఉండదు నాకు ఎందుకంటే పది సంవత్సరాలు కదా ఆయనకి తెలుసు కదా చదువుకున్నోళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉండాలి మనకు అమ్మాయిని అట్లే ఉండదు కదా ఆయన పెద్ద చదివే చదివారు ఆయనకి ఇలాంటి చిన్న చిన్న వాటిలు అలాంటి ఫీలింగ్స్ ఏం ఉండవు తొందరగా ఇలా అలా అని వనడు
అదేలెండి మీరు కూడా వస్తే ఇంకా బాగుంటుందనేది నా ఆలోచన
మ్ నా దగ్గర ఉన్న అమ్మాయిలు అయితే ఒక పదిహేను అమ్మాయిలది ఉంది అప్పుడప్పుడు అంటే ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు అప్పుడప్పుడు మాట్లాడుతాంమండి
అదేలేండి వాళ్ళద వాళ్ళకి మీరు కాల్ చేసి కొంచెం మీరు చెప్తారా మేము చెప్తే బాగోదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా వాళ్
అదే అదే నేను కూడా ఒక చిన్న గ్రూప్ లాగా చెప్పేసి గ్రూప్ లా క్రియేట్ చేసి ఇట్లా అని చెప్పి మీ నెంబర్ ఇస్తా వాళ్ళు చూసుకొని మేమేమన్నా అమౌంట్ ఇస్తాము అని ఆనంద పడతారు కదండి ఎవరికన్నా ఆనందమే కదా మనకు కూడా
అదేనండి నా నాకు తెలిసినంత మటుకైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో నెంబర్లు యాడిట్ చేయండి యాడిట్ చేస్తే సార్ నెంబర్లు కూడా డాడి చేసి అందులో పిక్నిక్ వెళ్తున్నాము మనిషికి ఇంత అనేది పెడతాను నేను అప్పుడు మన వాళ్ళందరు కూడా కొంచెం హ్యాపీగా
సార్లు ఎంత మంది సారు ఎస్టిమేషను
మనకొచ్చేసి సెవెన్ మెంబర్ సార్స్ ఏడుగురున్నారు
ఆ ఏడుగురా
అయితే ఇంకా పెద్దరు కూడా ఎక్స్ట్రా ఉన్నారు కాగానీ మరి వాళ్ళం పిలవాళ్ళ గదా
ఆ
అటెండర్స్ ఒకళ్దు ఒకళ్ళు ఉన్నారు ఇంకొకళ ఏమో ఆయన ఉన్నారు మన ప్రసాద్ సారండి
అదే అదే ఎందుకంటే వాళ్ళు కూడా ముఖ్యమే కదా మరి వాళ్ళను కూడా మనం ఖచ్చితంగా పిలవాలి
మరి అలా అయితే తొమ్మిది మంది అవుతారండి తొమ్మిది మందిని పిలవాల్సి
ఆ మనం ఒక ము ముప్పై ఐదు వాళ్ళు తొమ్మిది కి అటు ఇటు యాభై మంది ఎంద అండి
ఆ ఇటు అటిటుగా యాభై మంది అయి
ఏవే ఫోటోగ్రాఫర్ ని పిలుద్దాం అనుకున్నారు ఏంటి ఏమ అనుకున్నారు ఫుడ్
ఫోటోగ్రాఫర్నే పిలుద్దామని మా ఫొటోగ్రాఫర్ ని పిలిచి సార్ల అందరినీ దగ్గర కూర్చోపెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేట ఫోటోలు తీసి ఫుడ్ వొచ్చేసి బగారా రైస్ ఒకట్ ఆ మటన్ అరంజ్ చేద్దామ అని అనుకుంటున్నాము
డ్యాన్స్లు ఏమైనా ఉంటాయా
డ్యాన్సులు కూడా అంటే ఎవరిష్టం వాళ్ళదండి వేసే వారని అయితే వద్దనం కదా
అంతేగా హ్యాపీగా కొద్దదు చాలా ఇలాంటి వాటిలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంట్లో ఉండి ఉండి వస్తారు కదా హుహు చాలా ఇష్టపడతారు ఇలాంటివి అంటే
అవునవునండి
అతే అసలు మీరు చెప్పంగాని నాకు సరే మీరు ఏమన్నా పెళ్ళకో దేనికో పిలుస్తున్నార ఏమో ఫోన్ చాలా రోజుల తర్వాత అనుకున్న కాని ఇంత మంచి మాట చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాలాంటి లేడీస్ కి ఇక ఇంట్లో ఉన్నప్పుడు మధ్యలో మీరందరు ఇలా కనిపిస్తే చాలా హ్యాపీగా కనిపిస్తది కదా ఇలాంటి గెట్ టుగెదర్లు పెట్టుకోవడం కూడా చాలా అదృష్టమైన విషయం
అవును చాలా మంచిది కూడా ఇలా పెట్టుకుంటే మనసు హ్యాపీగా ఉంది
పది సంవత్సరాలు కదం డి ఎంత ఆనందంగా ఉంటుది తెలుసా ఒకక్కొక్కళ్ళని చూస్తే ఎప్పుడొస్తద ఆ రోజని చూస్తాన్నా ఏ నేను నెంబర్లు మరి గ్రూపు చేసి అమ్మాయిలుందరికి చెప్తాను మరి ఓకే బాయ్
బాయ్